శుభోదయం అండి
శుభోదయం అండి ఏం చేస్తున్నారండి మీరు
నడుస్తున్నామండి అంటే పొద్దుగల నడక మంచిది కదా అండి అందుకే నడుస్తున్నామండి మీరు
ఆహా అవునండి పొద్దున్న ఛాయ్ తాగుతాం కదా అండి మ్యామ్ మా అమ్మ వాళ్ళు అప్పలు చేస్తే ఛాయల అప్పలు వేసుకొని తింటున్నాము అండి
ఏమ్ అప్పలండి అవి
అండి
అంటే నేను కూడా ఛాయలా అప్పలు వేసుకొని తిన్నా కానీ ఆ అప్పాలు ఎట్లా చేస్తారో నాకు తెలువదండి మీకు తెలుసా అప్ప లాట్టు ఏస్తారు
ఆ తెలుసు అండి బియ్యము తీసుకుపోయి మిల్లు కడ పట్టిస్తారన్ మిల్లిగడ పట్టిచి తెచ్చి ఇంటికి పట్టుకొచ్చి అదే పిండి విసికి చేస్తారండి వాటికి పావులు అనేటివి ఉంటాయి అండి మాడిగా అప్ పలు కైతే గ్యారె అప్పాలు అయితే గ్యారెల మిషన్ ఉంటదండి
అవునా అండి ఇంకా అంటే వాటిని ఇగ అంటే డైరెక్ట్ ఎట్లా ఏస్తారండి నూనెలా కాలుస్తే
ఆ నూనెలా కాలుస్తారండి నూనె ను నీళ్ళలా కాలుస్తారు నీళ్లనే కాలుస్తామండి మేము నూనెలా కాలవమండి
అవునండి కాదండి ఇగో ఇదిగో మీకు చెరువు తెలుసా అండి
చెరువా అండి తెలవదండి ఎట్లుంటదండి అది
చెరువు అంటే ఏమి లేదండి కొంచెం లోతుగుంటాదండి దాంట్లో నీళ్ళు ఉంటే దాన్ని చెరువు అంటారండి
అవునండి అందులో వాడితే ఏమైతదండి
అందులో వాడితే నీళ్లు లేకపోతే ఏం కాదా అండి నీళ్ళు ఉంటే మాత్రం ఈత రానోడై టే అటేపోతదండి ఇటోస్తే మంచిది మనకి
ఉమ్ మీకొచ్చాఅండి ఈత మరి
చాల నేను చిన్నగున్నప్పు మా పెద్దమ్మోళ్ళింటికి పోయినండి అయితే అప్పుడు మా ఏమంటరు ఊ అనకూడదండి అవునా అట్ల అనాలండి, అయితే మా పెద్దమ్మోలింటికి పోయినప్పుడు పుడు ఏం జేశారు మా పెద్దమ్మోలింటికి పోయినప్పుడు ఏం చెప్పిళ్ళు ఆ మా వదిన ఉంటది కదండి మా వదిన నన్ను నడుముకు తాడు గట్టి ఆ బాయిల నెట్టేసిందండి నన్ను
అవునా అండి ఒ అయ్యో మీరు దిగకపోతే రాకపోవ్ గదండి
ఏమో అండి పాము వచ్చిందండి చాలా భయమేసిందండి నాకు పాము రాగానే పామును జూడంగనే ఇగ ఆడ ఇగ మళ్ళీ ఇటు ఇదుకుంటచ్చి ఇగ పైకెక్కినండి ఇగ గంతే అండి అదే మొదటిసారి ఏ చివరిసారండి నేన్ ఈత గొట్టడం అంటే
ఇంగ రాదా అండి మీగ్గూడా
ఇగ రాదన్నట్టే కదండిగ మా కాలేజ్ మా కళాశాలలో ఉంటదండి స్విమ్మింగ్ ఫూల్ అంటరు గదా ఉన్నది గనీ నేను ఎప్పుడు చూ పోలేదండి ఆడికి ఏమైందండి హలో
ఆ ఎప్పుడన్న కదా అండి ఎప్పుడైనా సహయపడుతది గదా అండి ఇగ మీకు నేర్చుకున్నను కదా అండి
ఆ వెళ్తమండి ఆ చెప్ చెప్పండి వెళ్తమండి
కొండి దేనికన్న సహాయపడతదండి దేనికన్నా అవసరం గుడ వస్తది గదండి ఎప్పుడైనా మీరేం జేస్తుంట ఉంటరండి
న అండి కళాశాలకు వెళ్లి వస్తా ఉంటాను అంతే
ఉమ్ హు అవునా అండి
అవునండి ఇంక ఏంజేస్తున్నావ్ తిన్నవా?
తినలేదండి ఇంగొ ఇప్పుడే చాయ్ తాగుదామన్ చాయ పోసుకున్ననండి అప్పలేసుకున్నాండి అడ బెట్ తినన్ నాన్తె బాగుంటయన్
మీకు నడవడం అట్లాంటి అలవాట్లు ఉన్నయా అండి నడు పొద్దుగాల లేసి నడవడం
అట్లెం లేదండి లేచి తినుడు మళ్ళీ పండుడే అండి లేచి నాడువుడు ఎక్సర్సైజ్లు చేసే అలవాట్లు ఏం లేవన్
బ్బ అట్ల ఎట్లండి ఎట్లా అరుగుతదండి మీకు తిన్నది
అది ఆటోమేటిక్ అరుగుతూనే ఉంటదండి అది ఇగ నడుసుడికి వ వర్కికి కడుపుకి గిన్ని అవసరం లేదండి
వామ్మో మాకైతే అసలు ఘోరమండి అన్ టె నడుస్తనే తిన్నదరుగుతదని నడువ
మీ కడుపు వీగున్నట్టుందండి కొంచెం బాగా నడవండి
గున్నదంత అంటే చాలా ఘోరంగ ఉందంట గదా
ఆ
మరేమ్ చేయాలండి జీర్ణాశయాన్ని మెరుగుపరుచుకోవడానికి
అలా చదవలేదండి నేను, నేను డాక్టర్ జదవలేదండి
అవునా అండి
ఉమ్ అవునండి
వే ఎవరన్న తెలుసా మీకు డాక్టర్ చదివినోళ్లుంటే చెప్పండి నేను మరి వాళ్ళనన్న అడుగుత
ఆ సరే నెన్ ఇంత వరకైతే నాకీ డాక్టర్ పరిచమైన వాళ్ళు ఎవరు లేరండి మా విలేజ్ మా ఊరిలో అడిగి తెలుసుకొని చెప్తానండి మీకు
అంటే మీకు అంటే మీరు ఎప్పుడైనా హాస్పి అంటే దావాకానిక్కి పోయినప్పుడైనా అలా ఇలాపోయినా అడగండి చెప్పండి నాకు
ఆ అడుగుతా అండి మా ఊర్లో కూడా ఉంటారండి డాక్టర్స్ ఐదారు గురు ఉంటారు ఆర్ ఎం పి డాక్టర్స్ ఉంట ఏంటి వాళ్ళని కలిసి ఆర్ ఎం పీ ని అడిగితే పెద్ద హాస్పిటల్ దవాఖాని చూపిస్తారు కదా అండి
వాళ్ళని ఆ వేరే డాక్టర్ని చెప్పమని అడుగుతారా అట్లు ఓకే కానీ వాళ్లు క్వశ్చన్ కి ఆన్సర్ ఓకే జవాబు అడుగుతారేమో అని భయమయితుంది
ఆహా కాదండి వాళ్ళని పోయి క అదేంటది కలిసి ఇట్లా సమస్య ఉంది దానికి పరిష్కారం ఏంటిది అనేసి ఆయన పెద్ద డాక్టర్ పెద్ద డాక్టర్ ఎవన్నుంటే చెప్పమని అడుగుతామండి మేము
మ్మ్ అట్లా ఆడగండి కొంచెం అంటే నాకు చాలా యూజ్ అయి ఉపయోగపడుతుందండి మీరు మాకు చాలా మేలు చేసిన వారు అవుతారు అట్లయితేగా
మ్మ్ చేస్ తం మండి పక్కా చేస్తామండి మీరు నాకు ఒక అక్క లాగండి
సరే అంటే నాకు ఏంటి కదా అండి తిన్నాకి ఒట్ అ హాలో
సక్ అయితుందండి
పాలెసుకొని తిను
ఓహో అవునా అండి ఏం కూరండి ఇప్పుడయినొస్తుందా ఇప్పుడయినొస్తుందా ఏం కూరండి మీది చాపల కూర అవునాండి ఎక్కడ ఏవండి మీ కు మరి ఈ సమయంలో మీకు
చెరువు ఉంటదండి ఆ చెరువులో ఉత్తరసవాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు పడ్డారండి
హ అవునా అండి వ చాపలు ముూత్ర్రాశ వాల్లె పడుత తారండి ఇంకా వేరే వాళ్ళు పట్టారా అండి
పతారండి అంటే చెరువులో మాత్రం ముత్త్రాష వల్ళ పడతారు కదండి మీ అ ఎవరు బట్టిన అది దొంగతనం అయినట్టే అయితదండి కుంటలల్లో వేరే వాళ్లు ఎవరైనా పర్టి ప ట్కోవచ్చు కాని దాంట్లో మాత్రం మనం పక్క వాళ్ళే పట్టుకోవాలండి
ఆహా అవునండి ఈటర్ లో చేయబెడితే ఏమైద్దండి నాకు తెల్వదు అసలు ఈటరే ఎ
అంటే మీ స్విచ్ ఆన్ చేసింది అనుకో కరెంట్ షాక్ కొడుతు అండి కరెంట్ షాక్ కొడితే పైకి వెళ్తామండి ఒకవేళ అంటే స్విచ్ ఆన్ చేయకుండా ఉన్నదనుకో ఏం కాదండి
మ్మ్ అవునండి మా నాన్నకి ఈటర్ పెట్టమనేసి చెప్పి వెళ్ళిపోయాడండి పనికి వ ండి ఎట్లా పెట్టాలో తెలవక నిన్ను అడుగుతా ఇప్పుడ ఇప్పుడే అండి ఇప్పుడు సడన్గా వచ్చి స్నానం చేస్తామండి
ఇప్పుడు చేస్తే పనికి పోయొచ్చినాక మళ్ళ చేయరాండి
మళ్ళీ సాయంత్రం కూడా చేస్తారండి
వామ్మో రెండుసార్లనా అండి. ! కాని కాదండి, అంటే కొంచెం ఎండకాలమే గదా చలనీళ్ళు జేసుకోచ్చు గదా. వేడి నీళ్ళె చేస్తారా. !
రోజు పోయి వస్తది అవన్ని, అన్ని చెతులు, కాళ్ళన్ని నొప్పిగా ఉంటాయి గదండి వేన్ని. ళ్ళు
గుంజుతదా. ! ఓకే అండి అర్థమైంది, అర్థమైంది. కానీ ఇదేంటో అండి కానీ నేను, ఈ చెరువుల ఇంగో ఎక్కనుంచో బోతున్నా అండి, ఇల్ల నుంచి. పాములు సడన్గా ఒత్తే, నా పరిస్థితి ఏందని భయం అయితుందండి నాకు. ! చక్కట్రూట్ ఉందండి, చక్కట్రూట్ల నుంచి బొవచ్చు గదా నేను.? ! ఏమి ఇనబడ్తలేదండి. ! మీరేమో మాట్లాడుతున్నట్టున్నారు.?
అవునా అండి. ఇదిగొ మీకొ విషయం దెల్సా.? !
ఆ చెప్పండి.
ఓరాలపొండి నడుస్తున్నా అండి, అంటే ఇప్పుడు అంతా పచ్చికె బా అన్. గడ్డి ఉంటున్నాయండి. వాటర్ ఉండి మొత్తం నా పాయింట్. సరి దడ్సిపోతుంది వాళ్ళ అట్లానేసి ఇందులో పాములు గూడాంటాయి గదాండి గడ్డి అంటే ప్చ్. !
ఆ అవునండి ఉంటాయండి. ఏం లేదండి గడ్డినీ కట్టే ఏమన్నుంటే ఇట్లా కొట్టుకుంటాబోం. డి అవే సౌండుకెళ్ళిపోతయండి లేక్. కుంటే మంచి నూన్నత్మైన రోడ్డు. బాటంతా, అవే వచ్చి మీదా అడ్తయండి. అందుకే, ఆ నున్నితమైన బాట్. అవి అచ్చి మీద గూకుంటాయండి, నాగరాజు బుస్సుమంటే. వాట్ని మనం ఆ వాట్ని మనం గెల్. కోకూడదండి అవి మనల్ని గెలికిన మనం వాటిని గెల్కకూడదండి మన. కే ప్ర ప్రదాదమైనదండి.
ప్రమాదం కొం. చ్చి ఉంటది మనకి, అంటే ఒక్సారి నేను గెలుగ్దాం అనుకుంటున్నా అండి వాట్. నే గెలుక్తే ఏం లేదు నన్ను ఇగా ఊరికిత్తయనుకుంటాండి టిఫిని. తున్నే, అంటే మా బాబుకి నేను టిఫిన్ దిస్కబొతునన్నట్టు ఆహారం. ఇక ఈ టిఫినిక్కనే వదిలేసి ఉరుకుతాండి మాబా. దగ్గర మాబాబు అక్కడికి పోయినాంక, ఏది బిడ్డ? బువ్వేది బిడ్డ? అంటే. కతం నేనేం జెప్పపోతే, మా బాబు నన్ను అక్కని ఇంట్లో నుంచి గెంటేస్తాడండిగా. !
ఆహా అందుకే సరిపోద్దండిగా.
అదే అండి. సరిగ్గా బొవాలండి. ఓ అమ్మ నేనీ పది నిమిషాలల్లో అసలు, చాలా తక్కువ నడిచానండి.
ఆ మీకు ఒక్కదానివె ఏళ్తున్న భయం కాదా అండి మీరు.? తే మీకు బాయి కడికెళ్తున్నారు కదాండి. !
ఏం గాదన్న పక్కన ఏంటి, వాట్ని కాల్స్తారు గదాండి మనుసుల్ని. ! అవున్న నేనిప్పుడు, ఈ టైమ్ లో భయపడనండి.
స ఆహా అవునాండి. ! అంటే అవి గూడా నీకు, అవి నీ. కు స్నేహితులైనాయా అండి.? ! దొస్తు ట్రేడ్సైనయా, దోస్తులైన అన్ అవి గూడా మీ.
ఏమో అండి ఇప్పుడు నేను వాడి పక్క నుంచే నడుస్తున్నా అన్నమా. కానీ నాకెం భయం అంటే, ఇప్పుడైతే ఏం భయం గాదు కానీ ఒకవేళ సి చీకటైందనుకో ఖచ్చితంగా భయపడు. తనండి.
ఊహ్హూ.
చీకటి కాదు కాట్టి అవునండి మా ఇంట్లో మక్కజొన్నలున్నయండి తీసుకోవండి మీరు
మీరు వచ్చాక తీసుకెళ్తామండి
అంటే నింన్ననే మాన్న మా అమ్మ తిట్టిందండి పొద్దుగాల లేచినాక ఎయించుకోలేదు మీరు ఏయించుకుంటార అని చెప్తే అయికి అరావయితే కాదే అన్ తిట్టి తిట్టిందండి మమ్మ నన్ను
అదే మీరు ఇట్లా వస్తరు కదాంటే ఇంటికి వచ్చినప్పుడు మనం ఇద్దరము కల్ చేయించకుండా బాగుంటది కదా అండి
ఉమ్ నెక్స్ట్ సరి వచ్చినాక చూద్దామండి మరిమందరం తిందాం మంచి ఏయించుకని తింటే బాగుంటదండి అంటే ఉడకబట్టి బాగుంటది గనీ ఇక నాలుగైఐదు కంకలే ఉడ్ ఎంతిదండీ
మీరు వెళ్లి రాండింటికి అండి మీరింటికి జల్లి వస్తే జల్లి చేసుకోవచ్చు ఆ సరే అండి ఉంటున్నాండి
ఆ తొందరలో స్తండి గంటసేపు అంతే
అంతసేపు మాట్లాడలేనండి నాకు ఆకలి అవుతుందండి ఆ సరే అండి బాయ్ అండి ఉమ్ టాటా అండి మీరు మాట్లడిన
ధన్యవాదములండి ధన్యవాదములండి
అన్ డి
ఓకే అండి చాలా ఓషట్